అనిపిస్తుందా
హ
చెప్పలేదు రిెల్ కే రిపీట్ రిపీట్ చేసినని నేను చెప్ప ఎపో
ఇగో ఎక్కు ఎక్కువ టైం పడితే అది ఇంకో కాల్గా కనెక్ట్ అవుతుందేమో అన్నీ కలిసి కదా
ఏం కాదు
కొంచెం ఎక్కువ టైం పడితే ఈ ఈ
పర్సెంట్ాల బతే అదేట్లాానికింటే కంపల్సరీ ఇద్దరు ఉండాల పెట్కుాళ్ళ మళ్ చె మన చెట్లెంది మంచి ైనింగ్ మంచి గ్వర్ పోతాయి చె వు అర్ధం కాలే నాకు హలో
అంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీ సెకండ్స్ ఎక్స్ట్రా అయింది కదా ఈ కాల్కి నిన్న ఇంతకుముందు మాట్లాడిన కాల్కి అంతకుముందు మా మా ఇట్లా అన్నకాలకి ఒక ట్వంటీ మినిట్స్ తీసుకో ఇంకోము
మీక కాడు త నింరి అ అర్ం నం కాార్డు
అట్లా ఎక్స్ట్రావన్నీ ఒక కాల్గా కనెక్ట్ అవుతాము ఒక టెన్ మినిట్స్గా
నూూరు
ంచక
చాలా తగుంచుకుంటున్నాం బ బ తెంద తలి కాల్ బజే ఇ కాలు పోతే చేస్తస్త స ఏడున్నా గాలి సాౌన్ అనిపిస్తాయి మాకు హలో
సన్నీబాబు కాల్ చేసి నుండనే
ముట్టకి నువ్వు తర్వాత చేస్తాం చెప్ప
ఎట్లా చెప్పాలా అని నాకు అర్థమైతలేదు చెప్పాలంటే ఇప్పుడు వేరే యాప్కోవాలి కదా లిఫ్ట్ చేయలే ఇక కట్ చేసింు
వాట్సంలో ఉన్నా అండి్ పలస్
ఫోన్ చేస్తాడు ఇప్పుడు నేను లేపకపోతే ఆళ్ళు చెప్తరు వాకింగ్ అయిందని మెడి స్టేషన్లో ఉన్నా అని చెప్తా ఆట్
ఉమ్ అ కాలెం చెప్పుతున్నావ్ ముస్లిం మసీద్ ముస్లిం వాళ్ళ ఇంటికనే పాట్లు ఇంక
అది అది దానేమో అంటారు దాన్ని నమాజ్
మ ఉమ్ ఇంకేంటండి
ఇంకోసారి చేస్తుండు సన్నీ గా
అౌనిగా పెే నమో కానీ నాస్ పెే ఉంటే బయ మెసేజ్ చెయ్ ఆడ ఏం కాదు అవి క కాలి అయ్ ట్రైన్ పడ్తది గా ఉమ్ ఉమ్ చెప్పు ఉమ్
వి ఇంకోసారి చేసిండు
వ కాల క తర్వాత చేస్తా అని చెప్తున్నా ఏ మెసేజ్ చేయొచ్చు మౌనిక బ్రైడల్ ఫీచ యెహే చలిసిపోయి నేను కూడా పెళ్ళకళ్ చెచ్చు
కట్టయింది కాలు
తర్వాత చేద్దువులే ఉండిగా ఉమ్ చెప్ అచ్చు గాని మల్ చెప్ నువ్ నీక్ జెప్పనికి వత్తలే నీకు తెలీదు ఎట్ల చెప్పాలో అని చెప్పచు మెసేజ్ చేయచ్చు ఉమ్ చెప్పున్నా
మెసేజ్ చేసింది అయితే ఇంటికాన్నే ఉన్నది అని కలుస్తాందుకు వస్తలేదే
తందంచి పి
మరి రా బుద్ధి అయ్
బర్డే రోజే నా సీమంత చేసుకోవాల పనిపించింది ఆ డే ని ఇంకా కొంచెం స్పెషల్ చేయడానికి అండ్ నైట్ అయితే కొత్తగా బర్త్ డే సెలబ్రేట్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ప తీర్చాను చూడు నువు కూడా రీల్స్ మీద రీ
చూస్తా నేను రియాక్ట్ కూడా అయిత మంచిగ
ము ఉమ్ చి ఇది నిమ్ న్ అయి పి నను కంచి ఆ అట్లా లేదు చ్చేటళ్ళ అనేతే అస్సలు నమ్నుకోందిను సారీస్కి సెేయ రాగా పన్న కద డిజైన్ చేయ అఔట్ఫిట్ అయితే సో ఇలా మేమైతే కొ మేకప్ కొతున్నా ఆ నాకు అలాంటి రీల్స్ పెట్టబుద్ది కాదు చూడబుద్ది కాదు సారిపోటిషి స ఓ రాజగట్ బడతా అడు క ర్రిప్లే ఇతు
అ బుద్ది కాదా నీక అట్లాంటి
అట్లా చెప్తనే ఫ్రెండ్షిప్పా ఉన్నా
నేను ఫీల్ అయి చెప్తా అట్లా
ఫీల్ అయితే అది చేతుల్లో చుక్కయాలి రీల్స్ లో కాదు
సరేలేండి
అబస కాదు అది తక్కాల ఏ హరు క అన్నా ను ఎజ
హహ
ఏంటి మా
అట్లా పంపిస్తుంది మొన్న మొన్న మెసేజ్ చేసింది నేను మెసేజ్ చేసినా ఒక హాయ్ ఇట్లా ఇట్లా వేసింది ఏడున్నావా అని పెట్టినా ఇట్ ఇంటి దగ్గరనే అనిపట్టింది తర్వాత నా తోట అయితలేద ఏడిపోస్తుంది అని ఇట్లా శడే మోజి పెెట్టింది నేను అప్పుడు తింతందుకుయినా హ ఆ తింతందుకుయినా
ఎంటి సరి
పోయి అతి చూసుకుొని సార్
అంతనా వాకింగ్ పోదామని రెడీ అయితే ఇంకెకాల కాకసి ఇచ్చింది ఏదో కొంచెం ఇచ్చేది కావాల నేను అనుకున్నా ఇంత కరివేపాకు ఇచ్చింది అ ఏం చేస్తారు రోజు కరివేపాకు కరివేపాక ఇస్తావు కదా చా
ఒకటే అయి
ఇప్పుటి కూడా రిప్లైలేదా ప్రైెస్ మీ ఎఫెక్ట్ ఉంది కానీ మన ఇండిన్ కు లో చాలా డిషెస్ కి కుకింగ్ అవసరం లేదండి అందుకే ఈ రోజు నేనైతే స్టూడెంట్ ఉప్పుడు రూమ్ దగ్గరేర్చుకున్నెసిపీ చూపిస్తాం అసలు దేని కోోర్సము
మన దగ్గర ఏదో దస్తున్నట్టుండదా
మ్బా ద గో పా త ర చెప్తే మొత్తం చెప్పాలి లేదంటే అసలు చెప్పద్దు బాధ వవుతుిందానికి రీజన్ ఏం లేదంటే ఇత్ర సెబ్రేషన్ అ
మళ్ళా నిన్న మెసేజ్ చేసింది నాన్న బాగా గుర్తుక వస్తుండే అని
మీ అందరికిట్ఫిట్ అయి చాలాంది క వెళ్ి ఫ బేట్ఫిట్ చాలా బాగుని చెప్ప మా ద కూడా డ్రెస్ కి మ్యాచ్ అయలాగాయి డ్రస్ ఎంత టూట్ అనిపించినో అంతే కంఫర్ట్ ఉండ ఇ వెరీ మ చ బా ంట ఇడి హెవీ డిజైన్స్ కాకుండా ఇలా సింపుల్ గా ఉంటే వా కంఫర్ట్పి ఫిటింగ్ అంతా కూడా చాలా బ బేబ ఫస్ట్ బర్డే ాల్ఫ పెట్టే దాన్ని కూడా మంచిగుట్టతో పట్టుకోవాలా ఏంట ఈ రకంగా ఎండలు పడుతున్నాయి అనుకున్నా కనీసం నాకు బాగోలేనప్పుడు కూడా ఈ రోజు మా ఆయనాంలే అనుకుంటా కానీ ఆయన ఏం చెప్తాడు వన్ డే చేయదుదా రెస్ట్ తీసు అదేలే చెప్పాలి అనుకుంట టపిల చెప్తా నువుకే ఫోర్స్య పోతుందిచుకుంటు ఆయన వంటస్తున్నాడు అ ఏం ఆడిచెన్ లోేందుకనా అనిపి చి సరిగి ఉండట్లేదు అని
సర్ల అది దీనికని కాదే పెంచిపోతుది కదా ప్రవర్తన బట్టి అంటే ఎప్పుడెప్పుడు ప్రవర్తించేదాన్ని బట్టి చాలా రోజుల నుంచి ఉన్నారు
మ ఏలా మాట మాట్లాడత ఇప్పుడు సిచ్యుయేషన్ మంచి లేక మాట్లాడలేని తర్వాత మాట్లాడుతుదిలే చూ చాగని అ ఫ్రెండ్ కదే అంత ఈజీగా తీసెళ్ళం కదా కోసం వంట చసి పెట్ంది చాలా బాగుంటుంది కదా ఆ పిల్లలు మా వార్ చాలా ప్రేమగా వండుతున్నారు మా పెళ్యిన దగ్గర నుంచి మా వారి దశంగ వ చేయడంస్కి కెడి మరి
ఇంకా చెప్పాలా తమ్ముడు గ్రూప్ క లేదు పత్తను వీడియో కాల్ గ్రూప్ వీడియో కాల్ ఈ గడ్డడికి ఏమైందో ఏమో సన్ని బాబు
చెప్తుండా?
ఆ వీడియో కాల్ చేసిండ కాని లేపలే.
మ్మ్ భయపడగాలనె అమే ఈ కాల్ కట్టైనంక మాట్లాడు.
మాట్లాడతా! మాట్లాడతా! ఆటె చేస్తా ఇగ. మెడిటేషన్లు ఉన్నా అని చెప్.
మ్
ఈ కాలు మాట్లాడటప్పుడు, ఇంకో కాల్ వస్తే, బిజీ, బిజీ అని వస్తదా?
రాదు
ఓకె
సర్లే కట్ చెయ్ ఇంగ. కట్ చేసి మాట్లాడు.
టెన్ గాలేదు గా!
ఏం గాదు.
మ్ సరె సరె బాయ్. తర్వాత చేస్తా నీకు.
మ్ మాట్లాడినంక చెయ్. మెసేజ్ చెయ్.
ఆ సరె సరె. బాయ్ బాయ్.
మ్